ఆ బాగా ఉన్నాయి అండి ఆ చెప్పాలండి ఏం లేదండి ఇప్పుడే పని మొదలు పెట్టుకుంటున్నా అండి ఆ ఇంకా
ఇంకా పని అయిపోలేదా అండి ఇ లో పనంతా ఇంకా అయిపోలేదా అండి ఇంట్లో పని
ఇంగ నిదానంగా చేస్తా తినే టైం కి చేసుకుటాం తినే టైంకి చేస్తాం
అంటే ఏం చేస్తారండి మరి ఇప్పుడు
ఆ తినే టైమ్‌లో చేస్తాం ఆ ఇంకా చెప్పారండి ఆ బాగే ఉన్నాండి ఏం చేషిరు ఇయాలా వంటలు
పప్పు చారు చేసిరండి ఇంట్లో
ఆ పప్పుచారా ఎట్ట జేషిరండి నాగ జపర
న చేయడం రాదండి మా మమ్మీ చేస్తే నేను తిన్నా
మీ మమ్మీ చేస్తే తిన్నావా నువ్వు చేసినవ అనుకు తున్నా
లేదండి నాకు చేయడం రాదు నేర్పియాలి
అవునా అండి రా అండి మా ఇంటికి రా నేపుతా అన్నీ నీకు వంటలు రేపు మీ ఆయనకు వండిపోడదు అవును అవును ఆడపిల్లలు అం ట్టలు నేర్చువాలి ముగ్గులు నేర్చుకో కోడు కుట్లు మేర్చుకు అన్నీ నేర్చుకుంటానే అత్తగారు మేర్చుకుంటారండి
నర్చకుంటా అండీ వ రాదు కొంచెం వచ్చి ముగ్గులు వేయాదం అంటే
ఆంతేనా మామ్మమై అనిట్లో ఫస్టే ఉంటదండి
అవునా ఒక వంటలు రావండి ఎన్ని తావన్నీ పనులు చేస్తా
మా అమ్మాయికైనా వంటలు రావు ఇప్పుడుప్పుడే నేర్చుకుంటుందండి చెప్తుంటే
నంద నేర్చుకోవాలండి ఇగా
మ్ అప్పుడప్పుడు నేర్చుకోమంటే అప్పుడప్పుడు అదే చేస్తదండి ఉప్మా అలాంటివి చేసుకో కుంటది దోషలు వేసుకుంటది
ఆమ్లెట్
కుట్టదండి దోశలే ఎస్టా అది ఉప్మా చేసుకుంటది అన్ని చేసుకుంటది ఆ ముగ్గులేసు కుట్టది అలవాటే
ముగ్గులు అంటే పెద్ద పెద్ద ముగ్గులు వస్తాయండి చిన్నగా రావు
అవునా మాకు చిన్నవి రా నాకు చిన్నయే వస్తాయి పెద్దయ రావు చిన్న చిన్న చిన్న అ వేసుకుంటాండి పైన ఇంకా ఎక్కువ ఉండవని ఇంకా సిట్కారు తెచ్చుకొని పెట్టుకుంటా దేవుడికాడ
అవు
కర్లు దొరుతయి దేవుడ్ కడా బెట్ కుట్ట
మ్ ఇప్పుడు మా అన్నాలు తినారా టిఫిన్ లాండి
ఆ అన్నమే అండి రైసే తింటారు అప్పుడప్పుడు టిఫిన్ తీయేస్తారు
ఇట్లా రోజు రెండు పూటలు టిఫిన్ ఉండాలండి
అవనండి
ఉదయం సాయంత్రం ఉంటాయండి
ఎకువ రై రైసే ప్రిపేర్ చేస్తామ అండి మా సైడ్ ఎక్కువ రైసే తింటారు
మాకాడు ఒక్క పూట ఇంక ఎండాకాలం అని ఇంక వేడి వేడి టిఫిన్లే పెట్టుకొని తింటాం. కా కొద్దిట్ రైస్ కొద్దిగా టిఫిన్ పెట్టుకొని తింటారు అళ్లకి నచ్చింది చేసి పెడత
ఈరోజు మంచిది చేసి కడుపు నిండా పె
ఆ కడుపునిండా బెట్ట కుంటే టండి మ్ వాళ్ళనాచ్చ వచ్చింది చేయాలి తినకుంటే మళ్ళ వేస్ట్ అవుతాయి అందు అడిగే వస్తా అది కావాలి ఇదిగా అంటారు ఆ
ఇకెళ్తారండి రోజు ఏం
ఇంకా ఎటు బోను ఇంట్లోనే బా సరిపోతుది నాకు నాకు డబ్బ ఇంట్లో పా నేనే చేసుకుంటా పని మనుసులు ఎవరు ఉండరు, మేము ముగ్గురమేగా, మా అమ్మాయ జాబు పోతది మన్ననే వచ్చిందండి మొన్న వచ్చింది
హాస్టల్లో ఉంటారా
ట్టలు కాదండి చెన్నై లో జాబ్ చూసుకుందండి ఈ మధ్య హ్మ్మ్ ఉంటా అండి ఆ ఏం లేదండి చెప్పాలండి ఆ
నేను మేడారం పోతున్న ఎ అండి మీరు
మేరడం రాలేదండి నేను పోనండి ఎక్కువ ఎవరన్నా కలిసే వాళ్ళు ఉంటే పోతాం మాకు ఇం ఏడా ఎవ్వరు అందరికి ముందు ముందే బస్సులలా బుక్ చేసుకొని పోయిరండి
అవునా మీ చాలా దూరం ఆడి మీ మేడారంకి
దూరం అండి రెండు రోజులు పడుతుందండి ఇయా నైటక్ ఎక్కితే రేపు ఉదయం పోతామండి మేడారం
ఇన్ని రోజులు పడుతద జర్నీ
ఆ మేము బ ఇంకా పొయ్యోలు బెల్లం బంగారం బెల్లం పెడితే తింటే మంచిదండి
అవునండి మంచిది
బంగారం అంటే అక్కడ బంగారం బెల్లం తోటే అండి చేసి ఏది కొబ్బరి చిప్పలు దొరకవు ఏమ్ దొరకవు
అవును
ఈనే ఇస్తే తీసుకొని పోతారు అయినా ఇస్తే ఆయన కొనుక్కుంటారు
ఎప్పుడైనా వచ్చిర్ర రండి మీరు
ఆ ఆ మా అత్తగారు వాళ్ళు పోయ్యారండి
మీరు రాలేద అండి ఎప్పుడు
నేను వచ్చినా ఒక్కసారే పోయినామండి ఎప్పుడో ఆ
వరంగల్ వచ్చారా మరి
ఆ
వరంగల్ వచ్చారా అండి ఏ
అ అప్పుడు కాదు ఎండాకాలం కాదు కొద్ది ఎండలు తక్కువ ఉన్నప్పుడే పోయినాం
రండి తీసుకెళ్తా నేను రండి మీరు నేను తీసుకెళ్తా తీసుకొని
వామ్మో ఈ ఎండకి నేను తట్టుకోలేదండి నడవలేను ఎండకి తట్టుకోలేక ఇంట్లోనే ఇంకా పని చేసుకోవటం టీవీ పెట్టుకొని ఎసి ఏసుకోడమే అండి
ఉ అయినా ఇంట్లోపనే సరి పోత లెండి ఇగ మీకు వండి పెట్టేసరికే ఇక సరిపోతుంది ఇంట్లో ఉన్నట్టే గాని ఖాళీగా ఉండనే ఉండము
ఆ... కాలిగా ఉండ అండి అదో ఇదో పని బాగానే ఉంటదండి మాకు
ఆ ఇంకాండి
చెప్పాలండి ఆ
ఏం చేస్తున్నారండి ఇం ట్లో వాళ్ళంతా
ఏ లేదండి ఇంగ. బ్ బయటకి వెళ్ళాడు ఇంగా బయటికి కే లి వచ్చాకా తింటాం అందరం తొమ్మిదింటికి అట్లవస్తాడు ఆ
ఎంత మంది ఉంటరండి మీరు ఇంట్లో
ముగ్గురం అండి మా అమ్మాయి వచ్చిందండి ఆ సగం అది టిఫన్ సగం
ఉ
ఉ సేమయ ఉప్మా చేయాలి ఇప్పడు
మరి పొద్దునే ఏం చేస్తారు అండీ టి
ఇంగా రేపటికీ ఇడ్లి పిండి రు రుబ్బకున్నాండి ఇప్పుడే ఇడ్లీ పిండి రుబ్బి పెట్టిన అండి
ప్ర పె
ఆ రేప ఉదయంకి ఇడ్లీ రెండు రోజులు ఇడ్లీ తింటారు
ఉహు
ఇడ్లీ బయ ఇడ్లీ పోస్తా అండి ఇంట్లోనే రుబ్బుకుంటాం మూడు అల్లది మిక్సీ ఉంటా అంటది మిక్సీ కేేస్త బయటకే పోయ లేదు ఇంట్లోనే అన్ని ఇంట్ల అన్నీ ఉంటాయి
అవునా అండీ
సరి పోతది నాకు
అ
ఉమ్ వాళ్ళు ఏదంటే అది దోశ దోశ అంటే దోశ ఇడ్లీ అది ఆ ఇయ్యాలే దోశలు పొద్దున్న బోషినండి
ఇటన్న బయటికెల్ తార అండి మరే వీకెండ్ వస్తే గిట్లా ఆదివారంగిట్లా
ఆ ఆదివారం కూరగాయలకి అట్ట వాకింగ్ అట్ట పోయి షాపింగ్ చేసే వస్తమ్ ఎమన్న కొనుకునే ఆ ఆ మా ఆయన తీసుకొని పోతాడండి అప్పుడప్పుడు లేకుంటే ఆయనే చేస్ స్తాడు తినేయాయినా తెస్తాడు
మీరు ఆడుగారా తీసుకవే తీసుకెళ్ళండి నన్ను బయటి
అదే నేను అడగాను గేప్పుడో సారాడుగుతా తీసుకొనిపోతడు అప్పుడప్పుడు భయ్ సినిమాక్ పోతాం అన్నిటికి పోతాం
ఆ మంచోళ్ళే మీరు
సింహంగే బంద్ అయింది టీవీ వచ్చేకంచి సింహాలియా దుస్తులండి మే సినిమానే చుస్త బంద్ అయింది సీరియల్ ఎ వారం రోజులు సీరియల్ ఎ చూస్ స్తామండి
లు చూస్తారండి మీర్ అ
తికదీపం చూస్తా మహ మౌ మౌన పోరాటం అయన్నీ చూస్త అండి
స్టార్మా మొత్తం ఫ్యాన్స్ ఇగ స్టార్మా మొత్తం చూస్తారు ఇగ
ఇంగ ఆయన వచ్చాక వార్తలు పెట్టుకుంటాడు సిన్మా పేడ్ తాడు వార్తా పెడుతాడు హు అదే మనసు మమత సీరియలు అన్నీ చూస్త అండి
ఇగ మధ్యాహ్నం మూడ చుస్ స్తర అండి సీరియల్స్
ఆ ఆ మధ్యాహ్నం టైమ్ లో స్ తక్కువ ఎక్కువ సీరియలే మొత్తం జీ తెలుగు మా టీవీ ఈటీవీ
అ
మా టీవీ ఈ టీవీ చూస్తా అండి ఇంకా
రా అండి ఇగ
ఫోన్ తక్కువ ఇంగేప్పుడో అయితే ఎవరన్నా మాట్లాడేప్పుడు మాట్లాడ్త
మాట్లాడద మీరు టీవ చూస్తారు పొద్దు
ఊ పని అయితే టీవీ పని లేనప్పుడు ఇంట్లో పని ఉ ఉదయం పదింటికా అంటే పదకొండింటిక వెళ్ళి పని అయిపోతది
ఉ
ఇంకా సాయంత్రం మళ్ళీ ఆరింటికి అండి స్టార్ట్ చేస్తాం పని నల్లళ్లు వస్తాయి ఇంట్లోనే నీళ్ళు పట్టుకోటాం
రోజ వస్తారు అందుే నా అలా
రెండు రోజుకసారి వస్తది రెండు రోజుకోసారి ఈ ఆరు వచ్చిందిగా ఇ రేపుడు అదు ఎల్లుండి వస్తది
అ
హుమ్
మొత్తం తే ఖాళీ ఉండకుండా ఇంట్లో పనులు మొత్తం చేసుకుంటూ ఉంటారు ఇక
ఆ ఇంట్లో ప చేసు కోవారి ఇంగ తప్పదు చప్పనిద కుంటేట్టండి వచ్చిన వాళ్ళకి వండి పెట్టాలి థ్యాంక్ యూ ఉమ్ నేను ఏడి కన్నా పోతే వాళ్ళు బయటికి తెచ్చుకుని తింటారు తింటారండి
వెళ్తారా అండి మరి
అప్పుడప్పుడు వెళ్తాం బయటికి ఊరి పోయినా అప్పుడు తెచ్చుకుంటాడు లేకుంటె వ వండుకుంటాడు
అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా మీరు
ఆ ఎప్పుడన్నా పో బుద్ధి అయితే నెలకొకసారి పోతాం ఎక్కువ ఏం పోను ఏదైనా ఫంక్షన్లు ఉంటే పోతా లేకుంటే పోను ఫోన్లే మాట్లాడత
ఒక రెండు రోజులు ఉండి వస్తారా ఇగ
ఆ పోతే రెండు మూడు రోజులు పడుతుదండి ఫోన్ చేస్తారు రమ్మనే అంటారు ఆ
దగ్గర నేనా మరి
కొంచెం దూరమండి రెండు గంటలు పయనం ఆ
మీరు ఒక్కరె వెళ్తరా అండి
ఆ నేన ఒక్కదాన్నే వెళ్తా ఆ ఆంధ్ర సైడ్ అండి మాకెళ్లి మా ఊళ్ళది
బాగుంటదండి ఆ ఆంధ్ర ఆంధ్ర అంటేనే సంక్రాంతి పండుగా
అవునా మాకు ఆడ బాగా జరుగుతుంది సంక్రాంతి మాకు ఇక్కడ దస్తరా అయితది ఆడ సంక్రా
ఆ సంక్రాంతి సంక్రాంతి అంటే ఆంధ్రయిగా కోళ్ల పందాలు బాగుంట టాయట
అవును బాగే ఉంటాయి ఉ రాబుద్ధి కాదు పండుగ రోజు మేము ఇక్కడ కయ్యానం ఉంటది మాకు సంక్రాంతికి
వెళ్తారా అండి మరి సంక్రాం తి గిట్ల
ఆ పిలుస్ ఆ ఎక్కువ తప్ వ దసరాకి దీపావళికి పోతాంఅండి
దీపావళి కూడా మంచిగనే చేస్తారా అండి సెలబ్రేషన్స్
పర్ చేస్తారండి ఇడ జమ్మిికడిపోతాం బాగా జరుగుతుంది సప్పు తోటి ఊరే ఆరింటి కాంటి నైట్ పదకొండింటిదాక జనాలు ఉంటారు జమ్మి కాడ
సరే అండి తిని పడుకోండి
ఉమ్ సరేండి